కొంచ సన్నాం
ఏంలా టీవీ చూస్తాన్న నువ్వు
నేను కూడా టీవీ చూడలేదు మీరు టీవీలో ఏం చూస్తున్నారు
నేనైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ వేసినారు అది చూస్తా అన్న చాలా బాగుంది మూవీ చూడ్డానికి కదా చూసావా నువ్వు ఎప్పుడైనా
ఆ నేను కూడా చూసాను అది చాలా బాగుంటుంది
అందులో నీకు ఏ క్యారెక్టర్స్ అంటే ఇష్టం
నాకు అందులో మహేష్ బాబు క్యారెక్టర్స్ అంటే ఇష్టం
అవునా నాకైతే అందులో సమంత క్యారెక్టర్ ఇష్టం ఎందుకంటే నాకు స నేను సమంత ఫ్యాన్ కాబట్టి
నిజమావా
అవును అందులో ఒక రేలంగి మావయ క్యారెక్టర్ ర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుది ఎందుకంటే ఆ అయిపోతుంది ఎందుకంటే అంటే అలాగగా ఎవరు ఉండలేరు కదా అంద తో సమానంగా అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండలేరు కదా అందుకె ఆ క్యారే ఇంకేంటి మీకే సినిమాలు అంటే ఇస్ట త్తం
నాకు ఏ సినిమా ఇష్టం అంటే జనితా గ్యారేజ్ అనే ఒక సినిమా ఇష్టం అంట ఆ సినిమాలో ప్రకృతి తి గురించి చెప్పడం అలాగే వాళ్ళ చిన్నప్పటి నుంచి బంధుత్వాన్ని
హ్మ్మ్
చానా బాగా నచ్చింది మీకు
అవును ఆ నాకు ఇష్టమే సినిమా అయితే జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ గారిది కదా అందులో ఎన్ అ సినిమా ఇష్టం కానీ నాకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం ఉండదు
ఎందుకండి ఎన్టీఆర్ బాగానే నటించారు కదా
కానీ నాకెందుకో ఎన్టీఆర్ ఆ కొంచెం ఓవర్గా చేసినట్టు అనిపిస్తుంది ఆ మూవీలో కానీ అందులో సమంత ఉంటంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఆ మూవీ చూసినా
మీరు అలా అనకూడదు అంటే హీరోని చూసి సినిమా బాలేదని చెప్పకూడదండి దాంతో ఏ మెసేజ్ చ్చారు మనం
ఆ సినిమా చూసాను సినిమా నచ్చింది కానీ హీరో కొంచెం నచ్చ నచ్చాడు కానీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేసేసాడు
నిజమే ఆ డ్యాన్స్ కూడా చేస్తారు
అవును
హ్మ్
ఈ మధ్య మీరు ఏ కొత్త సినిమాలు ఏవి చూశారు
ఈ ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అయితే నేను కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ చూసా అన్నమాట దాంతో ప్రేమ గురించి ఎలా వ్యక్తపరుస్తాడు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ గురించి వాళ్ళు ఆ అమ్మాయికి దాంతో రోగం వస్తుందన్నమా ట ఆ రోగం వచ్చినా కూడా అమ్ కొన్ని రోజుల్లో ఆ అమ్మాయి చనిపోతుందని తెలిసి కూడా హీరో ఆమెను చనిపోయే వరకు తన జ్ఞాపకాలన్నా ఉండల్లా అనేసి, ఆ మూవీ గురించి చాలా చక్కగా తీసారు అను
ఉమ్ లేదండి చూస్ ఆ చూస్తా ఈ వీక్ కం లో నేనైతే ఈ మధ్య ఈషా అని ఒక మూవీ చూస్ తా హర్రర్ మూవీ అన్నారు తీరా చూస్తే ఆ మూ మూవీలో ఏం ఉండదండి అసలు అంటే ఆడియన్స్ ని కొంచెం ఆ ఏమంటారు కొం కొంచం అమాయకంగా చేస్తారన్నమాట ఆ మూవీతో పస్ ట్ హర్రర్ మూవీ అంటారు కానీ అసలు దెయ్యం ఉండదు ఏముండదు ఆడియన్స్ ని ఫూల్ చేశారు
నేను కూడా ఆ మూవీ చూసా కానీ అసలు దాంతో ఏమీ లేదు అసలు స్టోరీనే లేదు ఎందుకు రా తీసినాను అనిపించింది
అవును అయినా చాలా మంచి మూవీస్ తీస్తున్నారండి ఈ మధ్య మన టాలీవుడ్ వాళ్ళు కదా
ఆ నిజ జమే అండి ఇంకా మీకు ఏ మూవీస్ ఇష్టం
ఇంకా నాకైతే హిందీ మూవీస్ కూడా ఇష్టం వాళ్ళు అందులో రణబీర్ కపూర్ మూవీస్ అయితే ఇంకా ఇష్టం అనమాట
ఏయి సినిమాలు తీశారు రంబీర్ కపూ
నేనైతే యజవానీ హైదివానీ మూవీ అని ఉంటది ఆ మూవీ నిన్న ఖచ్చితంగా చూడు ఎందుకంటే దాంట్లో ఒక స్టోరీ ఉం ఉంటది అనమాట అంటే ఒక స్టోరీ లైన్ ఉంటది
ఆ
ఏ ఏమంటే హీరో కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్ కొంచెం ఉంటది అట్లే హీరోయిన్ వచ్చేసి ఎప్పుడు చదవడము ఆ టైప్ లో ఉంటుంది అమ్మాయి సో ఆ హీరోయిన్ హీరోయిన్ కలిసి ఒక ట్రావెలింగ్ ట్రెక్ అని పోతారు అప్పుడు వాళ్ళ మధ్య కొం లవ్ వంత స్టార్ట్ అయి లాస్ట్ కి హీరో రిలైజ్ అవుతాడ అనమాట ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ మాత్రమే కాదు అని అందులో సాంగ్స్ ఉంటాయి. సూప్పర్ ఉంటాయి ఒకసారి చూడు ఖచ్చితంగా నచ్చుతది.
తేవ్ కదా ఇన్ని మూవీస్ తక్కువే గానీ ఉచ్ కానీ దాంట్లో చానా అర్థం ఉంటాయి. మొన్న ఇంకా మొన్న అయితే నేను తాడే జమీన్ పర్ చూసాను అది ఎప్పుడో వచ్చిన మూ వీ ఎప్పుడో సెవెంత్ క్లాస్ లో అట్ల చూసింటి
హ్మ్
అది ఇప్పుడు చూస్తంటే గినా ఇప్పుడు చూసినా కూడా ఆ కొత్త ఫీల్ అనేది మాత్రం అట్లే ఉంటుంది. ఆ పిల్ల ఉంది వాళ్ళ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోకుండా తనని తిడుతా ఉంటారు, కానీ అందులో ఒక అమీర్ ఖాన్ వస్సారు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అంటే చానా ఇష్టం నాకి.
అవునా నేన్ చూసాను చిన్నప్పుడు ఎప్పుడో ఆ మూవీ చాలా బాగుంటది. చిన్న అబ్బాయి ఉంటాడు వాడికి ర్యాబిట్ పల్లులా ఉంటాయి కదా.
అవునండి
హ్మ్ చాలా బాగుంటది ఆ మూవీ చూసా కానీ స్టోరీ గుర్తులేదు, కానీ ఇంకొక మూవీ ఉంటది మలయాళమో ఏదో జై జయ జయ జయహే అని ఒక మూవీ ఉంటది దాంట్లో హస్బెండ్ అమ్మని అమ్మాయిని టార్చర్ చేస్తా ఉం తడు అమ్మాయి కరాటే నేర్చు కొని వాడిని కొట్టేస్తది అనమాట చాలా బాగుంటది మూవీ ఒక ఫీమేల్ ఓరియంటెడ్
నేను కూడా ఆ మూవీ చూస్తా చాలా బాగుంది దాంతో చాలా టార్చర్ పెడతారు ఇప్పుడు ఉన్న కాలానికి మనం అలాగే ఉండాలి ఆడపిల్లలందరూ
ఈ మధ్య నానిది ఒక కొత్త మూవీ వచ్చింది కదా అది పేరు మర్చిపోయా గుర్తుందా మీకు
ఆ ఇనన్నా
కాదు కాదు ప్యారడైజ్ మూవీలో సాంగ్ రిలీజ్ అయింది కదా ఆయా షేర్ అని చాలా బాగుంది అమ ఆ సాంగ్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ హిట్ నానిదే
ఆ నేను కూడా అదే అనుకుంటున్న రెండు జడలు ఆ క్రేజ్ నానిలో ఉండే క్రేజ్ గాని
అవును చాలా బాగా చేస్తాడు. ఒక న్యాచురల్ యాక్టింగ్ బయట పడుతది అనమాట. ఒక సేమ్ మన ఇంటి ఒక అబ్బాయి యాక్టింగ్ చేసినట్టే అని అనిపిస్తాడు నాని
స్టార్ అంటారు నాని ని
ఉ అవును మంచి యాక్టర్ ఇంకా చాలా మంచి మంచి యాక్టర్స్ వస్తు ఈ మధ్య టాలీవుడ్ లో మంచి స్టోరీస్
నిజమే అండి ఈ మధ్య యితే గిన ఎ ఎక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మంచి స్టోరీ ఉండే హిట్ కొట్టేస్తారు అలాంటి మూవీస్ క్రేజ్ గాని కానీ మంచి మెసేజ్ ఓరియంట్ ఇస్తారు చిన్న హీరోలు గాని చేసినా కూడా
అలాగే ఈ మధ్య ఈ రోజే ఒక గ్లింప్స్ వచ్చింది అన్నమాట నాగచైతన్య కొత్త మూవీ వృక్షకర్మ వృషకర్మ అని అందు అది చాలా బాగుంది కానీ అందులో మొత్తం సెవెంటీ పర్సెంట్ వి యఫ్ ఎక్స్ ఉందంట
నిజమా నేను అది ట్రైలర్ చూశాను బాగుంది దాంతో అయితేగినా సేమ్ నానిని మన స్ట్రేంజర్ థింగ్స్ దాంతో
నాగచైతన్య నాని కాదు
నేను ఇ ఇప్పుడి దాకా మీరు హాయ్ నాన్న అని చెప్పారు కదా ప్యారడైస్ అందు కనేసి కన్ఫ్యూజన్ అయినాను
ఆ పర్లేదు లేండి అవును శ్రంజిత్ థింగ్స్ దాంట్లో చూసాం అనమాట స్టీవ్ హారింగ్టన్ సేమ్ అలానే ఉన్ ఉంటాడు నాగచైతన్య ఆ మూవీలో మీరు చూసారా గ్లిమ్స్మ్
చూశాను నేను కూడా
చాలా బాగుంది
ఆ చాలా బాగుంది స్ట్రేంజర్ థింగ్స్ కూడా చూసారా మీరు
తం ఎపిసోడ్స్ అన్ని నేను వన్ వీక్ లో కంప్లీట్ చేసినా
ఓ నేను కూడా చూస్ సాను మా ఫ్రెండ్ సజెస్ చేస్తున్నారనమాట
మీకు దాంట్లో నచ్చిన క్యారెక్ టర్ ఏది
నాకు అందులో నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి ఆ నోహా
నోహా విల్ కదా
ఆ వాడి నిజమైన పేరు విల్ నోహా అనమాట
ఆహో మీరు చాలా పెద్ద ఫ్యాన్ అనుకున్ ట విల్ కు
తన ఇన్నో సెన్స్ నచ్చుతుంది
ఇన్నోసెంట్ గా ఉంటాడు కానీ కొంచెం డిఫరెంట్ మనిషి నాకైతే ఎరికా చానా ఇష్టం దాంట్లో
ఇకా వాగుడుకాయి
అవును
ఉమ్
ఎరికా, లూకస్ మంచి మంచి క్యారెక్టర్స్ కానీ మ్యాక్స్ లూకస్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అందులో
ఆ మ్యా సు లుకస్ నిజమే
కానీ మంచి ఎండింగ్ ఇచ్చిన్ అంటే బాండ్ అనిపించింది లాస్ట్ లో డస్ట్బిన్ ఆ లూస్ లూసి సూజీ అవును సూజీ
మ్మ్ నిజమే అండి మంచి ఎండింగ్ ఇంగ అట్లా పెట్టింటే బాగుంటాండా
సినిమాల వల్ల మనం చాలా మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటా ఉంటాం కదా
ఆ
ఇంకేంటి మరి
మీరే చెప్పాలి
నాకు బయటికి వెళ్ళడానికి టైం అవుతుంది
బయటికి వెళ్ళదానికి టైం అయితాందా
అవును
ఇంకా మీకు ఏ సినిమాలు ఇష్టం చెప్పండి
ఇంకే సినిమాలు లేవు
హ సరే మరి ఉంటా
ఆ సరే బాయ్
ఆ సరే